హలో
హలో
హాయ్ గుడ్ ఈవినింగ్
హౌ వాజ్ యువర్ డే మ్యామ్.
షో షో షో గుడ్ ఏవేవైతే వర్క్స్ అనుకున్నానో ఆ వర్క్స్ అన్ని ఫినిష్ చేసుకున్నాను
కే
ముందు రోజే ప్లాన్ చేసుకుంటే ఆ డే మొత్తం బావుంటుంది సో అది బాగా వర్క్ ఔట్ అయింది సో ఈరోజు అసలు ఏం చెయ్యాలి అని చెప్పేసి ముందే డిసైడ్ చేసేసుకున్నాను పేపర్ వర్క్ చేసేసుకున్నా నేను సో దట్ ఆ చాలా బాగా వచ్చింది
హ్మ్
ఎలా డిస్టర్బెన్స్ లేకుండా
ఓకే
అవును డాడీ వచ్చారు ఇంటికి కీ ఏదో ఫ్యూచర్ గోల్స్ పెట్టుకోవాలి అని చెప్పేసి మాట్లాడుతుంది పాప బానే చెప్తున్నారు
హా ఆ అంటే మనకి అనుకున్న గోల్ ఒకటి ఉంటుంది పేరెంట్స్ డెసిషన్ ఒకటి ఉంటుంది అలా అనేసి దాని గురించే మాట్లాడుతున్నారు మ్యామ్ ఎట్లా అంటే ఆ ఓకే ఆ ఫ్యూచర్ లో మ్మ్ బి టెక్ లైఫ్ అయితే బాగుంటుంది అవుట్ ఆఫ్ కంట్రీకి వెళ్ళి జాబ్ చేసే ఛాన్సెస్ ఎక్కువంటాయి అందులో ఆపర్చునిటీస్ అనేవి ఎక్ క్కువగా ఉంటాయి అనేసి పేరెంట్స్ అంటున్నారు. ఇంకా హ్మ్ లా లా అయితే చాలా బెటర్ గా ఉంటుంది ఆ అంటే అది నాకు ఇంట్రెస్ట్ ఉంది దాంట్లో నేను నా బెస్ట్ ఇవ్వగలుగుతా అనేసి నేను అను కున్నాను
ఓకే చెప్పావా మరి
ఆ చెప్పాలి మ్యామ్
ఏమన్నారు
లా అయితే కొంచెం టైమ్ టేకన్ ప్రాసెస్ నీ ఓన్ గా నువ్వు బిల్డ్ అవ్వాలి నీకు పా పాలిటిక్స్ ఉండాలి దాని గురించి తెలిసింది ఉండాలి అనవసరంగా ఇష్యూస్ వస్తాయి మనకి ఆ గర్ల్స్ అనేది ఎంత సేఫ్ జోన్ చూసుకోవాలి ఈ విధంగా పాలిటిక్స్ కి ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది కాబట్టి అది మనకంత సూటబుల్ అవ్వదు ఎందుకు దాని గురించి ఆలోచించడం
కానీ అది ఇండిపెండెంట్ బాడీ కదా ఇలా కూడా ఆలోచించాలి లి కదా వన్స్ మనం ఇండిపెండెంట్ బాడీ లో అంటే లా అనేది ది ఇండిపెండెట్ బాడీ అది ప్పం అని ఏ పాలిటిక్స్ వచ్చిన ఏమున్నా కూడా వన్స్ వి హవ్ అన్ రైట్ టు ఎలాంటి లీగల్ ఇష్యూస్ న్నాయో ఎలాంటివి ఆ మనం ఫేస్ చెయచ్చు అసలు ఎన్ని రైట్స్ ఉంటాయో ఆ ఎన్ని సెక్షన్స్ ఉంటాయో అసలు ఏమైనా తప్పు జరిగింది అనింటే అసలు మన చేతిలో బై హ్యాండ్ మనం చేయగలిగేటటువంటి ఈ సెక్షన్స్ మనం చదువుతున్నాం అని అంటే అది మేలా ఫీమేలా అనేది డిఫరెన్సియేషన్ ఏముందందా
మేలా అండి ఫీమేల్ డిఫరెన్షియేషన్ ఇన్ ద సెన్స్ ఇంకా అమ్మాయి సేఫ్టీ ఉండాలి ఎవ ఎక్కడ నుంచి ఏ ఏ సిచ్యుయేషన్ వస్తదో తెలీదు నైట్స్ ఉంటాయి డేస్ ఉంటాయి ఆ ఇంకా ఏమంటారు చాలా విధాలుగా ఆలోచించుకోవాలి మనం సేఫ్ కాదు అనేసి అంటున్నారు. చూడాలి
కానీ ఎన్ని రోజు రజలు ఎలా సేఫ్ కాదు అని చెప్పేసి బయటికి వెళ్ళకోకుండా వేరే కోర్సెస్ చేయకుండా వెనక్కి రావడం కరెక్ట్ కాదు
కరెక్ట్ కాదు బట్ మ్మ్ వాట్ దే వాంట్ సేమ్ మీన్స్ ఆ ఎలా టే లా చేయడం ఒక్కటే టే బాగుంటుంది బట్ అది సెటిల్ అయ్యేంత వరకు చాలా ప్రాసెస్కంట టు కో కేసెస్ కావాలి నీ ఓన్ బిల్డ్ అనేది ఉండాలి నీకు నీ ఓన్ కంపెనీ లాగా ఉండాలి అదే వన్స్ నువ్
ఓకే కానీ టైం తీసుకున్నప్పటికి కూడా మన ఓన్ మనం బిల్ట్ అవుతున్నాం కదా ఇప్పుడు ఆ బిటెక్ చేసి ఒకరి దగ్గరిక వెళ్ళి జాబ్ అడిగి కొద్ది రోజులు చేసిన తర్వాత ఇప్పుడున్నటువంటి ఆ డే చూసుకుంటే ప్రతి రోజు ఏఐ టూల్ అనేది ఇవ్వాళ ఉన్న ఏఐ టూల్ రేప్ రేపు కొద్దిగ నేర్చుకోవాలి ఎల్లుండి కో నేర్చుకోవాలి సో ఇట్స్ కంప్లీట్ లర్నింగ్ ప్రాసెస్ లోనే ఉంటుంది మనకి కానీ లాస్ సైడ్ అనేది అలాకద్ కదా వన్స్ మనం నేర్చుకున్నాము అంటే అది గ్రోతిింగ్ కి ఒక్కొక్క స్టెప్ తీసుకుంటూ పైకి తీసుకొస్తూ ఉంటుంది కదా ఇది డాడీ ఎందుకు ఆలోచించలేకపోత్ స్తున్నారు ఐ థింక్ ఆ నిమ్ము చేయాల్సిందేమో అని అనిపిస్తుంది నేను ఒక స్టెప్ తీసుకోవాలేమో అని
అదే మ్యామ్ చెప్పాలి ఇంకా డాడీ కూడా అంటే లా ఏందంటే ఆ అమ్మాయి అది సేఫ్ కాదు అంతా ఏ ఏ సిచ్యువేషన్ ఎట్లుంటుందో చెప్పలేం ఎప్పుడు మీము మీ పక్కనే ఉండాలేం కాదా దా నువ్వు కూడా ఆలోచిం
సి ఏబికి ఇప్పుడ్ డు ఆ జడ్జ్
లేదు
ఆ సుప్రీం కోర్టు లో ఉన్నటువంటి అవుట్ ఆ ఫ్ ఆ బెంచ్ ఫోర్ మెంబర్స్ లైట్ తీసే ఉన్నారు
అవునుమామ్
ఇంత పెద్ద పెద్ద పొజిషన్స్ కి రావడానికి ఇక్కడ మెయిల్ అండ్ ఫీమెల్ అని జెండర్ డిఫరెన్షియేషన్ తీసుకుంటే వాళ్ళు ఇక్కడికి రీచ్ అయ్యే వాళ్ళు కాదు కదా
రీచ్ అయ్య అది వాళ్ళు ఆ విధంగా ఆలోచించినర్ మా ఇక్కడ ఏంటంటే పేరెంట్స్ ఏ విధంగా ఆలోచిస్తారంటే అమ్మాయి సేఫ్ ఉండాలి తొందరగా వెల్ సెటిల్ లైఫ్ కానీ ఆ అంటే డేంజర్ జోన్ ఎందుకు ఎంత ఉన్
అసలు ఇలాంగ్ డేంజర్ ఇ జన్ లాగా చూట్ట మనే పాయింటే కరెక్ట్ కాదు లా అనేది సో సేమ్
యా ఇట్స్ ఏ ఫేక్ జోన్ యా మామ్
అసలు ఎంత సేఫ్గా అంటే అది ఏది చేసినా కూడా సేఫ్ జోన్ కాదు లా చేసినంత సేఫ్ జోన్ వే లేదే లేదు ఈప్రేన్ ఐఐఎస్ ఐపిఎస్ కూడా సేఫ్ జోన్ కాదు
సే చోంట బట్ వాళ్ళు అది అండర్స్టాండ్ చేసుకోలేకపో
మేబి టైం తీసుకుంటే ఎ ఒప్పుకొవచ్చేమోరా
ఒప్పించవచ్చు ఒప్పించవచ్చు మా బట్ ఐ ట్రై మై బెస్ట్
ఓకే బట్ ఇన్ కేస్ ఏమైనా నా హెల్ప్ కావాలంటే మ డెఫినెట్ గా ఐ విల్ డు మై ఆ ఒకసారి అయితే చెప్పి చూడు నువ్వు కూడా ఆ ఇలా మేడం చెప్తారు అని అ నా దగ్గరి వచ్చినప్పుడు డాడీ నాతో మాట్లాడుతున్నప్పుడు కూడా నేను కూడా నా పాయింట్ ఆఫ్ వ్యూ లో ఆయనీ మార్చడానికి చూస్తాను
ఓకే మ్యామ్
సో మేబి వర్కౌట్ అవ్వచ్చు సో అంటే నీ డ్రీమ్ అనేది బ్యాక్ చేసుకోవద్దు దానిపైైన ఐ హోప్ పెట్టుకునే ఉండు
యా శ్యూర్ మ్యామ్
ఇది కాకుండా ఇంకెమైనా అంటున్నా ఆ
ఇది కాకుండా అంటే ఇంకా చాలా ఉన్నాయి అంటే ఎలా అంటే మ్యామ్ లా అంటే ఓన్లీ డిఫెన్స్ చేయడం ఆపోజిషన్ వాళ్ళకి రివర్స్ లో జడ్జ్ చేయడం అనేది ఉండదు ఎట్లా అంటే సమ్ ఆఫ్ కంపెనీస్ లో దాన్ని తీసుకొని దానిక వచ్చే హై ఏంది దానినికి వచ్చే టాక్సేషన్ అంతా రూల్ చేయడం కూడా అంటే
యాక్చువల్గ లా లో, చాలా స్ట్రీమ్స్ ఉంటాయి కదరా?
ఆ అవును మ్యామ్ అందులో లైక్ ఎట్లా అంటే కాన్స్టిట్యూషన్ వైపు వెళ్ళడం అనేది ఒక డ్రీమ్
సోషల్ పాలసీస్ అనేది వేరే ఉంటుంది పాలిటిక్స్ అనేది వేరే ఉంటుంది. ఆ ఇంటర్నేషనల్ రిలేషన్స్ అనేది వేరు ఉంటుంది ఇంకా బిజినెస్ లా కూడా వేరు ఉంటుంది బిజినస్ లో చేస్ అంటే ఇప్పుడు పెద్ద పెద్ద కంపెనీస్ కి లీగల్ గా హ్యాండిల్ చేయ వస్తుినటువంటి లో ఉంటాం మనము. దానికి పాలిటిక్స్ చేసిన సంబంధమే ఉండదు
సంబంధంగా ఉండదు. బట్
సేఫ్ జోన్ అండ్ హైలి అ విన్నింగ్ అ పాయింట్ అనమాట అది. పెద్ద పెద్ద కంపెనీస్ కి మనం అ లీగల్ గ హైర్ అయ్యాం అంటే, ఆసలు పే అవుట్స్ చా చాలా ఎక్కువ ఉంటాయి తెల్సా
అవునవును అదే చెప్పాను పేరెంట్స్ కి ట్రై చేస్తాను కన్విన్స్ చేయడానికి నేను ఏ విధంగా వెళ్ళాల అనుకుంటున్నాను నేను ఏ వేలో వెళ్ళాల అనుకుంటున్నాను లాంటి అదొ ఒకటే ఉండదు ఉండదు అది అనేసి
ఓకే
ఆ డఫినెట్ గా యూ హేవ్ టు గివ్ యువర్ బెస్ట్ ఎందుకంటే అసలు వైపు వెళ్ళాలన్న వెరీ గుడ్ థింగ్ అనమాట ఆ మోస్ట్లి సడేట్ండ్ ఉండడంతో అసలు అమ్మాయిల్ని డిఫెన్స్ వైపు వెళ్ళడం గానీ లా వైపు వెళ్ళడం గానీ అసలు చేపిచారు మాక్సిమం పేరెంట్స్ థాట్ రావడమే ఇస్ ద గ్రేట్ థింగ్ ఇంకా దానికి కొంచెం సపోర్ట్ దొరికింది
టు గెట్ గుడ్ రయాంక్ ఇన్ లా సెట్
డెఫినెట్ గా నువ్వు అనుకున్న ఆ జర్నీలోనే వెళ్తావు ఆ విష్ ఆల్ ది బెస్ట్ ఎవీథింగ్ విల్ బి ఫైన్ ఫాదర్ కూడా అర్థం చేసుకుంటారు అండ్ నా సైజ్ నుండి ఏమైనా మోటివేషనల్ స్టెప్ తీసుకోవన్నా కూడా నేను కూడా సపోర్ట్ చేస్తూ ఉంటాను అండ్ నీ కూడా మోటివేషనల్ సపోర్ట్ ఐ గివ్ మై బెస్ట్ ఇలాంటి క్యాండిడేట్ ఉండడం చాలా చాలా అలాంటిది అసలు నీకు థాట్ ఎందుకు వచ్చింది లా తీసుకోవాలి అని అసలు ఎక్కడ
కడా బీల్టాయింద దింద సెన్స్
అంటే స్కూలింగ్ లోనా
స్కూలింగ్ లోనే స్కూలింగ్ లోనే మా వెన్ ఐ వస్ ఇన్ సిక్స్త్ స్టాండర్డ్ ఐ డిసైడెడ్ టు బికమ్ ఏ లాయర్
ఓకే
చులీ మై ఫాదర్ వాంట్ టు బికమ్ మై యర్ సో హి డీడ్ ఫిల్ ఫిల్ ఇస్ డ్రీమ్ సోఐ థ దట్ఐ హవ్ ట యా
అది ఆ చిన్నప్పుడు పిల్లవడ స్ గ్రేట్ థింగ్ తెలుసా ఓకే వెల్ ఇట్ వజ
య అమ్మ అలా ఆ విధంగా
ఆల్ ది బెస్ట్ల్ ద బస్ ఇస్ట్ వెరీ గుడ్ థింగ్
ఓకే థ్యాంక్ యూ మ్యామ్ బాయ్ మ్యామ్